ఆ
హాయ్ రో ఏం చేస్తున్నావ్
నేన్ ఊకే కుర్చున్నా రా నువ్వు
నేను పడుకోనున్నా
ఎలా ఉన్నావ్
బాగున్నా నువ్వేలా ఉన్నావ్
ఉమ్ నేను బానే ఉన్నా రా ఎక్కడున్నావ్
పీజీ లో ఉన్నారా నువ్వు
నేను పీజీ నే ఇంటి కెళ్ళలే
లేదు రా ప్లేస్మెంట్ ట్రైనింగ్ కదా అద్దు కెళ్ళలే
ఉమ్ హు హు
నువ్వు
నాది ఇంటర్న్షిప్ ఉంది రా చేస్తున్నా
ఉమ్ హూ
ఉమ్
ఉమ్ భారతి యెళ్ళిందా ఇంటికి
ఆ వెళ్ళింది రేపు వస్తా అనింది క్లాస్ కి అంటే రేపు కాదు ఫస్టే వస్తా అనింది హ్మ్ చరే అండి ఏం థర్స్ డే క్లాస్ వస్తస్తాఆన్నింద
ఆ ఇంకాస నెక్స్ట్ మండేనే లే ఇంగ
హుం అంతే ఇంకా ఒక్కడే ఎందుకుస్త ఎ పోరా నాకు ఇంట్రెస్ట్ లేదురా
హుమ్ కటరకు మండే ఇగ అయ్యో ఏమో ఆ పిల్ల ఎందుకలా అయిపోతుందో ఏమో ఉ నా మనక ఎందుకు అంత కన్సన్ నాకర్ధం కావట్లే మనది మనం చూసుకుంటే అయిపై జంట్రెస్ట్ మన పైన్ చూపించిది ఈ
ఈ ఎక్కడో ఉండేవా
అక్కడ ఏంటి యాక్కడ ఆల్ఫాలో ఉండేవా
ఆల్ఫా బీటలో ఉన్నాం ఇప్పుడు గామంలో లేదులే చీపు అయిపోయేవాళ్ళం నేనైతే అసలు వెళ్ళలేదన్న కదలే తగా ఉందమరబడిటు
గర్ ఇంట్లో పెట్టేసిందే
ఇక్కడే ఇట్లా చె చూసి చెప్పిస్తున్నారు మొహల్లో ఇంకా గామన్నపేట అనిపించింది
అయినా పర్లేలేరా మనకి బాగా చెప్తే చాలు ప ఊ నితిన్ కి పని పాట ఉండదు ఇప్పుడే చెప్పాను మళ్ళీ మళ్ళీ చేస్తారు
ఆ చరీపోయింది
ఊ ఏం మెండల్ ఏమో అర్తమే కాదు నాకు హుమ్ బట్
వా ఉదికేసి వచ్చా
అంత ఫాస్టా
హా
ఆ
తినేసి ఏలాను ఆక్కడ స్పపీకర్ ఇ కొని నేను రౌండ్ రూమ్ పెట్టు పాత తిన్కొని రే కాల్ వస్తు హ
సరే
నీదే చాలు
ఈ ఫోన్ లో కూడా కాల్లోస్తాయా ఆ
రస్త అను చెప్పు
ఈ ఇ ఫోన్ లో కూడా ఫోన్ ఎవరికమ్మా ఆమె ఎవరు ఫోన్ చేస్తారమ్మా ఆమెకి
ఎవరో
ఆమెకి
ఆవేకా
నీ రూమెట్కి
ఆ
ఈ ఫోన్లో కూడా చేస్తారా ఫోన్లు
ఈ ఇది నా ఫోన్లోనే మాట్లాడుతుండద ఆ ఫోన్ స్టక్ అవుతుంది మళ్ళీ డిస్కనెక్ట్ అయితే ప్రాబ్లం అని
సరే సర్లే ఇంకేంటి చెప్పు
చెప్పు వింటా
రాస టెస్టు
హ ఎలా ఉంద ఈజీ ఉనిందా
ఆ కొంచెం కొంచెం వేరేది లేదు కొ మూడు ఎందిరా మూడు టాపిక్లుంది ఇమేజ్ ఇంటర్ప్రిటేషను అది మూడు ఉన్నాయి రోజుకి రెండే గా నార్మల్ గా ఇప్పుడు మూడు మూడు చేస్తున్నారు
ఎప్పుడు ఇప్పుడు కాడ ఈ రోజు మీ ఇమేజ్ తట్టి ఇంకొకటి థింకింగ్ ఏం ఉంది
మేజు ఆ ఇంగెదబా నెంబర్ సిస్టం అటెన్షన్ ఇన్ డీటెయిల్ము ఆ మూడు ఉన్నాయి ముందే
రేపు ఏదో ఫంక్షన్ ఉంది మా ఆంటీ వాళ్ళది
ఏ
మదనపల్లిలో లేదురా మా అన్న వెళ్ల ఇక్కడ నుంచి ప్లేస్మెంట్ వ అక్కడ వరకు వెళ్లే లోపు అంతే ఉ పక్కా షూర్ అయినా రేపు మా ఆంటీ వెళ్తుంది ఎలా గురించి
ఉహు
ఏమో ఏ కాల్ చేయలే ఒకవేళ చేసినా వెళ్ళనులే
మా మమ్మీ అ అక్మల్ వచ్చ వచ్చాడా నిన్న లేదు అంటే ఈ రోజే కదా రిసెప్షన్ అందుకే రాలేదంటే ఆ అవునా అనింది నన్ను పిలిచాడు మమ్మీ నేను చెప్పాను మా మమ్మీకి ఫోన్ చేస్తే పిలవళ్లేదు కదా అందుకే రాలేదు మీ మమ్మీ నెంబర్ ఇయి అన్నాడు మమ్మీ నేనే ఇవ్వలేదు అన్నా ఇ ఈ ఇచ్చి ఉండొచ్చు కదా పోయి ఉండే వాళ్ళం ఇద్దరం హైదరాబాద్ కి ంట మామ్మి కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో పోయెకీ ఒప్ప
అలా అంటారుంతే కాని వెళ్ళరు
ఏమో ఏమో వెళ్దాము వెళ్లి ఉంటే బాగుండేది ఎల్లింటే బాగుండేది అంటుంది వెళ్లాల్సిఉండింది అదిదానా నాగేమంటే వాలా అలా అడంతా ఎలిన తర్వాత అ నాకు వియర్డ్ ఫీజ చెపిస్తే నేను ఒక సెకండ్ కూడా ఉండలేను
వద్దులే అది ఫ్రెండ్స్ తోనే ఉండొచ్చు కానీ ఫ్యామిలీ తో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ అలా అన్నారే అనుకో
ఆ అదే దురేందర్ మూవీలో స్టెప్ ఉంది కదా రావాడిది
ఆ
దురేందర్ మూవీలో స్టెప్పు
ఆ
ఆ స్టెప్పు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బస్సులో పోతున్నారు ఆ బస్లో చేస్ నారమ్మా ఆ స్టెప్పు
ఉ
అది వీడియో పెట్టాడు వీడు నాకు
చేశాడా ఇటాచ్
వీడు చేయలే వీడు చేసాడంట కానీ రికార్డింగ్ వీడియో లేదు
లేదు అని అర్థం అక్కడ చేస్తే ఒకక్కడ పక్క పెట్టేవాడు
వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చేసారమ్మా దురంధర్ స్టెప్పు
సేవ్ చేసావా
య్యో నితిన్ వచ్చాడని డిలీట్ చేసేసా కనీ నేను ఫోనే ఎతుక పోలే కిందికి
ఆ
పైైనే పెట్టేసి వచ్చ మళ్ళీ అసలే ఛార్జింగ్ లేద్ టెన్ పర్సెంట్ ఉంది దాంట్లో సచ్చిపోతుందా ఫోను
అయినా మంచిదయింది మళ్ళీ వాడు చూసి ఇంకొ
ఇంకో పిస్ ఎయ్యండి ఇంకో హైఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు పెట్టుకొని ఇంకా అప్పటికి దేనికి పనికిరాదు ఇంకా ఫోనే పనికి రాదు వాడేమన్నాడో తెల్సా ఇది ఫోను ఇలా ఓపెన్ చేసార్ కదారా బ్యాక్దిి బ్యాక్ సైడ్ది ఓపెన్ చేస్ చూడు అప్పుడు ఉడ్ అది ఆ అంటే రెండు గమ్ములుంటాయిరా వాళ్ళతో బ్లాక్ దొకటి వైట్ దొటి అది ఎర్త్కు పెట్టేటప్పుడు వైట్ గం వేయాలంట ముందు డిస్ప్లే పోయినప్పుడు బ్లాక్ గమ్ వేయాలంట వాళ్ళ అన్ని దానికి బ్లాక్ గమ్ వేస్ చంపాడు అందుకే ఆ ఫోన్ అట్టుంది
యా
మా వాడు అది కాదు నాకు షాకు వన్ ఫిఫ్టీ రూపీస్ దీ స్క్రీన్ కార్ట్ ఫ్రీగా ఏసీ జూరు వాడుో
వాడు దాంట్లోనే ఎసేసి తంటాడు ఫ్రీ అని తింటాడు అంత
ఆ నేను అడిగిన తర్వాత వేసింది వాడు నాకు స్క్రీన్గాడు కూడా ఎయ్యి డబ్బులు ఎంత చెప్పు అంటే సర్లే వేస్తా ఫ్రీనే లే అన్నా అన్నాడు నేన అన్నా వాడికి ఫైవ్ కే పే చేసినా వాడి వీయలేదు నాకు అంటే
లోకల్ ఎసాడమో వీడైతే
లోకల అంటే
ఎదో ఒకటి వేసాడులే అంటే కొంచెం లోకల్ కూడా లెవెల్ లో వేసాడేమో మనమంతా డబ్బులిస్తే ఆ బాగా ఏసేవాళ్లేమో
లేదు వన్ ఫిఫ్టీది నేను అక్కడుంది చూడు ఏదా బ అది గోల్డ్ షాప్ ద్గ పక్కన ఒకటి ఉంది షాపు అక్కడ వెయ్పిచ్చుకున్నప్పుడు కూడా సేమ్ ఇట్లాంటిదే వాడు వేసాడు చూసా నేను ఆ రోజు
హ్మ్
అప్పుడు అది వన్ ఫిఫ్టీనే ఇది వన్ ఫిఫ్టీనే కానీ వీడు కొంచెం ఫ్రీగా వేసి ఇచ్చాడేమో ఆ వాడు వీడు ఏమన్నాడంటే నేను చెప్పా వాడికి ఫైవ్ కే ఇచ్చినా వాడు నాకి స్క్రీన్ కార్డ్ కూడా వేయలేదు అంటే అవును మీకలాంటోళ్ళే గుడ్డు మేమంతా బ్యాడు అంట ఓ నా నేను చెప్పారు నాకి
బ్యాడ్ ఆ
ఆ నేను చెప్పా నాకు అసలు తెలియదు రాజంగుండెలో షాప్ సో ఎట్లుంటుందో అందుకే ఆ రోజు బైమిస్టేక్ గా వెళ్ళాను చెపిచ్చుకున్నా అంటే అవునా అవునా అన్నారు ఇంకా అదే ఏ తుర్కా అంటే
ఉ
ముస్లిమ్సా
అవును తుర్
ఊ ఏందో వాడు తుర్కా తుర్కా అనుకోని ఈ తెలుగులో కూడా అంటారు తురుకు అని ఎవడో ఇంకోడు ఉన్నాడు కదా వాడిని టీజ్ చేస్తున్నాడులే వాడు తుర్కా తుర్కా అని యప్ప ఏం మాట్లాడుకుంటున్నారో కన్నడ లో వాడు నాతో ఫుల్ కన్నడ మాట్లాడుతున్నాడు నాకు కొంచెం అర్థం అయితుంది కొంచెం అర్థం కాట్లేదు చెప్ తూనే ఉన్నా వారిని
తున
కన్నడ లోనే మాట్లాడిన వాడితో ఇంకోడుతో తెలుగులో మాట్లాడిన వాడి తెలుగు వచ్చింది ఫస్టు కన్నడాలో చెప్పేశాడు అవి ఏదో నంబర్ల నాగు సౌర అంటే థౌసండ్ అని అర్థం కానీ దాని తరువాత నాకు అర్థం కాదు వాడ్ అన్న ఇంగ్లీష్ లో చెప్పన్న అన్న
గోరా కాదు
ఆ
సవిర సౌర ఆ
వాళ్ళంతా సౌర అంటారేర
సౌర రా
నువ్ అబ్సర్వ్ చెయ్ షాప్ ఒళ్ళు సౌర అంటారో లేదో
సవరా సౌర కాదు ఆ సవరా
సావ్రా
సౌ రూపాయి
సౌ రుప్ సౌర్
సౌర్ కాదు సౌర సావిరా
సావ్రా
సావిరా సౌర
సౌర
స ఉ సౌర అంటారు
సు ఏందో ఇది దిన్ బాద నాకి ఎందుకో వీడు చదువుగో నాక్ ఆర్థ్ తమే అవదు రా బాబు
మీర్ చూస్తే ఏమోలే ఒక్కొక్కరు ఒక్కొక్కలా
సరిపోయిందమ్మ తెల్లి వాణి ఏం చేయలే
చేయలే నేను చేసే కవ్వదు ఆమెనే చేయాలా
ఉం అవును కదా సరేలే ఉంటా బాయ్